హలో
హలో
ఆ వినబడుతుందా అండి
ఆ ఇనపడతోందండి
ఆ ఏం జేస్తున్నారండి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాం మీరేం చేస్తున్నారు
మేము కూడా ఖాళీగానే ఉన్నామండి
అవునా ఏం పని లేదా అండి చేయడానికి
పని ఉన్నా బద్దకంతో చేయలేకపోతున్నాం అండి
ఎందుకండి అంత బద్దకం
అంతే అండి ఈ కాలంలో పిల్లలకూ బద్దకం అనేది ఒక ఆయుధంగా మారిపోయిందండి
ఉమ్ హ్ హ్ ఉమ్
అవునులేండి ఇప్పుడు పిల్లలు అంతా ఒక పని చేస్తేనే అలసిపోతున్నారు బాగా
ఆ అదే అండి ఈ కాలం పిల్లోళ్ళు అంతా ఏ విధంగా అంటే స్ట్రాంగ్ గా ఉండేవాళ్ళు కాదండి అదే పురాతన కాలం వాళ్ళనుకోండి వాళ్ళు చానా స్ట్రాంగ్ ఉండేవాళ్ళండి
అవునండి ఎందుకంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా చానా హెల్దీగా ఉండేది ఇప్పుడు అన్ తా పిజ్జాలంటా, బర్గర్లంటా ఇవన్నీ తింటే ఎక్కడ హెల్దీగుంటారు చెప్పండి
ఆ అది కరెక్టే అండి అసలు మనం బయట ఫుడ్ నే అవాయిడ్ చేయ్యాలండి అలవాటు చేసుకోగూడదు
అవునండి
అప్పటి కాలంలో అయితే అసలు బయట ఫుడ్ అంటేనే వాళ్ళకు తెలియదండి ఏమున్నా ఇంట్లో చేసుకునే వాళ్ళు తినేవాళ్ళు
అవును అది కూడా వాళ్ళు బాగా హెల్దీగా రోజు రాగి జావాలంటా ఇలా తాగేవారు రూ జొన్న రొట్టెలు చేసుకొని తినే వాళ్ళు బా హెల్దీగా ఇప్పుడు జొన్న రొట్టె బదులు పిజ్జా వచ్చిందండి పిజ్జాల్ తింటన్నారు అందరూ
ఆ అండి ఈ కాలంలో అంతా పిజ్జా, బర్గర్ అన్ జెప్పేసి బయట ఎక్కువ ఫుడ్ తింటరు కదండీ దాని వల్ల అసలు
బయట తినడం వల్ల ఆ
పానంగాని లేకుండా ఉన్నారండి పిల్లలంతా
అవునండి అంటే అక్కడ హెల్దీ ఏముందండి అస్ సలు ఆ ఫుడ్ దాంట్లో నుంచి మనకేమన్నా ప్రోటీన్స్ కానీ ఏమన్న వస్తాంటే కదండి
సేమ్ లేదండి అక్కడ జస్ట్ ఒక టేస్ట్ కోసం తింటున్నారండి అంతే పీజ్జా బర్గర్ లు
అవును
దాని వల్ల మన జనరేషన్ ఈ విధంగా తయారవుతుంది
ఇప్పుడు దాంట్లో కొంచెం హెల్దీ వర్షన్స్ కూడ వచ్చాయి కనీ అవి చాలా కాస్ట్ ఉంటాయండి
అవునండి అప్పట్లో మనకి హెల్తీ ఫుడ్ తినాలంటేనే ఊరికే దారిలో ఇప్పుడు మనం పొలానికి పోయినమనుకోండి దార్ల పోయేదప్పుడు అవి ఇవి తినుకుంటుంటే చాలు కనీ ఇప్పుడట్ల గాదు ఏదెమన్న మనకు ప్రోటీన్ కావాలంటేనే దానికి చాలా డబ్బులు పెట్టాల్సి వస్తుందండి
ఉమ్ హ్ అవును
ఈ మీకు పొలం ఉందా అండి
ఆ ఉందండి
ఎన్నెకరాలు ఉందండి
ఎన్ని ఎకరాల అండి ఒక పది పది ఉంటదండి
వునా మీరు చాన్ రిచ్ కదండి
మేమేం రిచ్ కాదండి
పది ఎకరాలు అంటున్నారు, మళ్ళీ రిచ్ గాదు అంటున్నరు, ఇదిమైనా న్యాయమా అండి?
అంటే మేమేం చేసుకోము కదండి, మేము రెచ్ ఎలా అయితం?
అవునా చేసుకోరా అండి?
అవునండి
మళ్ళీ ఎందుకండి పొలం పెట్టుకుని ఊక మీకు?
ఆ ఏం చేస్తామండి అంతే ఉందంటే ఉంది.
ఇంకా పొలం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి కదండి, మీరు మే అంటే ఏం పెడతరండి ఒకవేళ పెడితే?
మేమేం పెట్టమండి అక్కడ ఆవు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు చేసుకుంటూ ఉంటారు.
అవునా మీరు గుత్తికి ఇస్తర అండి?
ఆ లేదండి మా బాబాయి వాళ్ళే ఉన్నారు. తెలిసినోళ్ళు, వాళ్ళకే ఇస్తామండి వాళ్ళ డబ్బులు కూడ ఇవ్వరు.
అయ్యో, చాన మోసం జరుగుతుంది కదండి.
అంటే మా నాన్న కూడా అడగడండి వాళ్ళన్ డబ్బులు వాళ్ళేమిస్ తామంటారు కానీ ఇయ్యరు
ఇంకా అన్నదమ్ములు కదండి, వాళ్ళకు వాళ్ళకు ప్రేమ అనుభవాలు ఎక్కువ ఉంటాయి కదండి.
అంటే సొంత అన్నదమ్ములు ఏం కాదండి.
సొంతం కాకపోయినా అంటుందటే, ఇంక సొంత అన్నదమ్ములు అయితే ఇంక ఎంత ఉండొచ్చండి.
అవునండి ఇంకా ఏదో చేసుకోన్లే అని కూడా మేం కూడ ఏం
చాన మంచోడు ఉన్నట్టున్నరండి అందుకు ఆ విధంగ ఇచ్చేస్తున్నరు.
అవునండి వాళ్ళేమి పంటకి అనేస్ తారు కానీ, ఇస్తామంటారు కానీ వాళ్ళు ఇయ్యరండి.
అవునవునండి
అవునండి
అంతే అండి ఈ కాలంలో ఇస్తామంటారు కానీ ఇవ్వరండి అదే.
అవునండి నేన్ మా నేన్ పది ఎకరాలు అన్నా కదా, మాకు అంతేం లేదండి మాకు ఒక ఎకరం మాత్రమే ఉంది.
అండి ఈ ఎందుకండి అబద్దాలు చెప్పుకుంటున్నారు అప్పుడే? నేనేమో వచ్చి మీ ఆస్తి ఏమైన్నా అడుగుతానండి? మీ భూమిల ఏమైన వాట అడుగుతానా?
యో లేదండి ఉట్
మళ్ళీ, మీరెందుకు ఫస్ట్ లో ఒక మాట మళ్ళీ ఇంకొక వాట
లేదండి ఊ కే అలా వచ్చేసింది అది, ఇప్పుడు అంటే ఎప్పుడైనా నేను నిజాలే మాట్లాడతా సో అందుకే నిజం
మల్ నిజాలు ఫస్ట్ నేన్ నిజాలు అనుకుంట అండి.
లేదండి సెకండ్ దే నిజాలు
అవునా అంటే మీరు చెప్పేది ఫస్ట్ ది అబద్ధం చెప్పి, మళ్ళ నిజం చెప్తరా?
అవునండి
ఎందుకండి ఆ విధంగా మీరు ఫస్ట్ టెస్ట్ చేస్తావా?
అలా ఏం లేదండి మీకు బాగున్నాయా మీరుమన్నా చేసుకుంటారా?
ఆ మాకి మాకి సగం ఎకర ఉందండి అంతే
అవునా అండి
దాంట్లో ఏం చేసుకోమండి, అంతే వదిలేసినాం.
ఓహో
అవునండి
ఉ అంతే అది ఎవరికైనా ఇచ్చినా దానికి డబ్బులు వస్తు అంతే కద అండి ఊడికి గడ్డే వదిలి పెట్టినా కూడా దానికి కూడా డబ్బులు ఇస్త సరె మనకి ఇప్పుడు
కానీ ఇంకా అర్ధ ఎకరానికి ఏమ వస్తుందని మేము అంత ఎక్కువ పట్టించుకోలేదండి
అవును
ఉమ్మ్ దాంట్లో ఇంకా వాటాల అవి ఉంటాయి కదండి ముందుగానే మా నా అన్నగారి వాళ్ళ అన్నదమ్ములు చాలా మంది ఎక్కువ ఒక ఐదు మంది ఉన్నారండి
అవునా
ఉమ్ అలా వాట పోయేసేసరికి ఇంకా మాక ఏం దక్కదండి దాంట్లో
అవునా హుమ్
మాక భూములు అవన్నీ ఏం లేవండి మేమే ఏదో మిడిల్ క్లాస్ బతుకులు బతుకుతా ఉన్నాము
మేము కూడా అంతే అండి అందరు అంతే మరి లాస్ట్ డే లేదండి ఊరు అందుకే చెప్పాను అంత ఏం లేదు
ఏలేండి మీరు దాస్తున్నారు ఎంతైనా కాని రిచ్ గా ఉండేవాళ్ళు వాళ్ళు బయట పె పెట్టారంట వాళ్ళ ఆస్తుల గురించి
అయ్యో అట్లేం లేదండి
వాళ్ళు గర్వంన్ని చూపించుకోరంట అది వాళ్ళ వ్యక్తిత్వం
అట్లేం లేదండి ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి కదా అని మరి నిజం చెప్పేస్తామండి
లే లేదండి మీరు దాస్తున్నారులేండి మేమేమని అడుగుతామ మీ ఎకరాలు అవి ఇవి
అడిగినా కూడా మీకేం రాదులేండి
మళ్ళీ అదే కదండి ఇంక రానప్పుడు ఎందుకని దాస్తున్నారు
అంతే కదండి నాకు కూడా రాదు ఇంక మీకెట్లా వస్తుంది
అదే కదండి ఇంకాహ మీకు వస్తాలేండి అది వేరే విషయం కానీ ఇప్పుడు ఏమైన్నా నేను జస్ట్ అడిగినంత మాత్రాన్ని మీరుమన్నా ఇవ్వగలరా లేదుదా అత్త అని చెప్పి అట్లు ఎందుకు చెప్పాలా
అందుకే కదండి తర్వాత నిజం చెప్పిండేది
అద మళ్ళీ మళ్ళీ మీరు అబద్ధం అని చెప్పినారు ఫస్ట్ లో నిజం చెప్పినారు
ఇంకేవండి మీ మీ సైడ్ ఎలా వేస్తారు పంటలు ఎలా ఉంటాయి ఏం వేస్తారు
మా సైడు వేస్తామండి వేరుశనగా కందులు ఆ మళ్ళీ వచ్చేసి ఆ జొన్నలు పత్తి ఇవన్నీ వేస్తామండి మా సైడ్ ఇవే ఫేమస్
అవునా
అవునండి మీరు
మా సైడ్ కూడా వేరుశనగలు ఇవి ఎస్తారా అండి అంటే మేము టౌన్ లో ఉండేది మాకు అంత ఐడియా లేదండి ఎక్కువ తో తోటలు ఉంటాయండి ఇలా మామిడికాయ చెట్లు ఆ ఆరెంజ్ చినకాయల చెట్లు
అవును అవునులేండి
ఇవన్ మాకేం లేవండి
మళ్ళీ ఎవరివండి అవన్నీ
యావి ఆ అంటే మా కి తెలిసినోళ్ళకి ఉన్నాయి ఇంకా చూస్తా ఉంటాం కదా ఎక్కువ ఇక్కడ అలాంటివి ఉన్నాయి
అవును అవునులేండి ఎక్కువ అవే పెడుతుంటారు ఇంగ సీనాకాయలు
ఎక్కువ పెడతారండి నాకి కొంచెం తెలిసింది ఆ సైడ్ అంతా అవన్నీ పెడతారనీ ఎక్కువ
అవునండి మా సైడ్ అంతా మోస్ట్లీ ఇప్పుడు ఎక్కువ ఎకరాలు ఉన్నవాళ్ళంతా ఇలా ఏదో ఒకటి మామిడి మామిడి చెట్లు కానీ ఆ ఇలా శీనా కాయ్ ఆ చెట్లుగాని పెట్టేస్తారు మొత్తం అంతా
అవును అవునండి తోటలు మాదిరి చేసి బాగా చేసుకుంటారులేండి ఆ మీ సైడ్ అంతా ఉ మీరు అట్లా పెట్టుకోలేదా అండి మీకు పది ఎకరాలు ఉంది కదా
ఒక ఎకరంలో ఎట్లా పెట్టుకుంటాం అండి ఇంకా అవి
పది ఎకరాలు అండి
లేదండి అలా అంత ఉన్నింటె ఎప్పుడో పెట్టి పెట్టడానికి ట్రై చేస్తాంటిమి
అవునా అండి ఏం పెట్టలేదా ఇప్పుడు
ఆ లేదండి ఏం పెట్లేదు అదే దాన్ని మా బాబాయ్ వాళ్ళు చేసుకో వాళ్ళేఏదో ఒకటి వేసుకుంటా ఉంటారు అది ఉంది కదాండి అదేంటి మొన్న ఇది ఏసారండి ఏదంటే అది అయ్యో పేరు గుర్తుకు రాలేదే
అవున
ఆ అది పేరు గుర్తుకు రాలేదండి స్వీట్ పొటాటో స్వీట్ పొటా స్వీట్ పొటాటో అండి
అవునా మొక్కజొన్న
మొక్కజొన్న కాదు పొటాటో పొటాటో
పొటాటో ఓకే ఓకే అది గనుసుగడ్డ అంటారు చూడండి
ఆ హా గనుసుగడ్డ కాదండి
అంటే అదే అండి
ఆహా కనుసుగడ్డ కాదండి దాని పేరు ఏందో మర్చిపోయినా పింక్ కలర్ లో ఉంటది
ఆ అదే అండి మా సైడ్ అట్లే అనేది మేము
అవునా అయ్యో దాని పేరేదో సడన్ గా మర్చిపోయాను అండి
ఆ సర్లేండి మళ్ళా ఇవన్నీ గుర్తు చేసుకుని మళ్ళా చెప్పండి
ఆ
ఆ సరే అండి ఉం
ఓకే అండి ఆ ఓకే అండి బాయ్